హలో
హలో
వినిపిస్తుందా
ఆ విన్ పడుతుంది
తిన్నారయి
టమో ఇంగ తినలేదు అక్క
తొమ్మిది అయితుంటే ఎప్పుడు తినాలి ఎప్పుడు రాయాలే ఎప్పుడు పడుకోవాలి ఎన్నింటికి కాలేజ్ నైన్ క
కాలేజీ రేప్ పొద్దున అహా లేదు
ఆ
ఎయిట్ ట్వంటీకిి బస్ వస్తుంది ఇంకో మనం సెవెన్ థర్టీకి అట్లా లేయాల
హలో
ఆ చెపు ఎయిట్ ట్వంటీకి వస్తే మళ్ళీ నే కాలేజ్కి వెళ్ళేసరికి నైన్ అవుతుంది ఇక
ఆ నైన్ అయితది అక్క
అబో దూరమా ఇంటికాడనుంచి
ఆ హాఫ్ అన్ అవర్ అక్క అంతే
ఆఫ్ అన్ అవర్ పడుతదా అ అ అప్పుడున్నా ఇల్లే నా
ఆహా లేదు ఇప్పుడు హౌస్ షిఫ్ట్ అయినాం అక్క
ఊహు అ
అక్క పాతి ఇంటి నుంచి ఇక్కడికి ఒక టెన్ మినిట్స్ అంతే
ఆహా అదే బ్యాంక్ బజారే కదా అయితే పాతది
ఆ అవును
అ
అక్కడ బస్సెస్ రావని చెప్పేసి ఇంకా ఇక్కడ ఇక్కడికి వచ్చినం ఇక్కడంటే ఇక్కడ బస్సు ఇంటి దగ్గరకే వస్తది
ఆ హా ఏమో పోదామంటుండే మహానంది పోదామంటే ఏడా అసలు సెలవులు ఏమో దొరకవాయ అయ్యోచ్చినప్పుడేమి ఇది రాదు
హా
ఆ ఆ
రండి ఓసారి అందరు
మీ అన్నకి సెలవులు యేడ వస్తాయి అది వచ్చినప్పుడు ఇంటికి పోనీకే సరిపోతది ఫ్రైడే ఈవినింగ్ కి ఫైవ్ కల్లా అయిపోతది డ్యూటీ ఈ నుంచి బేస్త వారు పెట్టకపోయేసరికి నైట్ టెన్ ను లె వెన్ అయితది
అవును
ఇంక నుంచి ఫైవ్ అవర్స్ పడతాది జర్నీ హైదరాబ్యాడ్ కూడా పోయి రావచ్చు అంత డిస్టెన్స్
ఇంకా అదే ఇంకా
పోవడంమ్ లే
అంటే మీరు తిన్నారా
ల లేదు ఇవి ఎలక్షన్ ఇ ఉంటేయి అవి ఫార్మ్స్ ఫిల్ చేసి అవి ఓట్లుగా చెక్ చేస్తుంటే
ఆహా ఆఓ
ఓటు యాక్టీవ్ లో ఉందా లేదా అని అవి చెక్ చేస్త యా ఆ న
అంతే మేడం ఇంకా లేట్ ఏమో కదా
ఆ ఎప్పుడో గో అవుతదో ఏమో ఇవాళని ఈయన లేచేసేసరికి అంత పడుతున్న అది పైన
ఆహా
కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకేమో వాళ్ళ ఏమో వర్క్ చేయ్యరు ఖచ్చితంగా మంత్లీ అయితే శాలరీ కావాలంటారు
అవునవును
లేడీస్ అయిపోయేసరికి ఏం అడగలేక గమ్ముగ ఉంటుంది
ఆ ఆ అవును
జెంట్స్ అన్నా ఏదన్నా ఉండచ్చు కానీ వీళ్ళు లేదన్నా అంటే మళ్ళీ ఏదో ఒకటి వస్తుందని వీళ్ళు ఏమంకుల్ అస్తనే ఉంటుంది చేసినయి కాని ఏమంట చెయ్యకున్నాయి
ఉహు అంతే ఆ పాప పడికినిందే
పాప ఆ పాప ఇందాకనే లేసింది ఆ పాప
అవున
ఉమ్
ఇంగా ఆడుకుంటూ ఉందేమో
దీనికే సాలవు జీన్స్ పాంట్ లేకపోతే అస్సల్ ఉండదు ఇక్కడ ఆ ఫోర్ కి లేసింది ఇంకెప్పుడు పడుకుంటాదో
ఉమ్ హ్ అవును
క్లా ఇంకేమీ
చెప్ ఇంకేమక్క
ఏం లేదమ్మా పిండి ఏసుకోవాలా ఇడ్లీ పిండేసుకోవాలా ఈడ టిఫిన్లు గుడ దొరకవు పిండి పెట్టుకుంట రేపటికి టిఫిను
ఉమ్
ఎన్నిన్ కోస్తవ్ ఇవినిన్
సిక్స్ అయితదక్క
అబ్బో మార్నింగ్ ఎయిట్ ట్వంటీక్
ఆ అవును
వెళ్లి మళ్ళీ ఈవినింగ్ సిక్సా
అవును మార్నింగ్ అట్ల్ ఎయిట్ ట్వంటీకి అట్లా ఎల్లి ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ కి అట్లా ఎక్కుతాం బస్సు ఇక్కడికొచ్చేసరికి సిక్స్ స్ అట్లావుతది హలో హలో హలో
హలో
విన్పియట్లేదా మీ వాయిస్ స్ అసలు వినిపియడంలె అక్క హలో
ఉహు
హలో
హలో
అసలు ఇన్పీడయంలే అక్క ని వాయి
హలో
హలో